ధను బాన్నార నువ్వు ఎలా ఉన్నావ్ సారీ రా బావున్నాను నువ్వు బావున్నావా న్నా పది ఫ్యామిలీ మెంబర్ అయిపోయి కొద్మే తిన్నల్లె తిన్నాలి ఇ నాకుడ్ దవాలని ఫ్రెండ్ వ వెళ్ళాలి నా ఫ్రెండ్స్ కాల్స్ మాట్లాడుతున్నారు ఒక పిల్ల ఎందొ చేస్తంది
ఏం చేస్తుంది
రీల్స్ రీల్స్ చూస్తాంది. నందు రీల్స్ చూస్తాంది రిషి ఫోన్ మాట్లాడుతున్నాడు. హ్మ్ మ్మ్ నాఫోన్ నాన్ వెజ్ తప్ప అన్నీ ఉంటాయి కదా గోబీ ఆమె ఎందో ఫోన్ లో ఎవరితోన మాట్లాడుతుంది ఎవరు మాట్లాడుతుంది సుఫీ అంటమా లే
బా మాట్లాడతారా
నార్మల్ వాళ్ళు మే.. కార్య అది హలో చెప్ ప్రా లేదు ద ఛ దాంట్లో ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేగదా హ్మ్
ఆమె శ్రీలే గదా అయిపోయినట్టుంది అమీ ఏ ఆమ్మాయ్ మీయి ఇంక కాలేదు కాలేదు ఏం చేస్తనర్ నేను చేస్తానంటే ఒప్పుకోవె వు నేనే చేస్తా అని చెప్పి ననత నువ్వు కూడా స సానం చే చంద్రబాబు నందుకు కలి
ఆ నందు ఫనిష్ అయిపెన అ మనకేం మళ్ళీ మూడు ఇచ్చారు
బెనిఫిట్ల మనకే ఒక మూడు కాల్స్ పోయినాయి మూడు వచ్చినాయి
అవునవును నాది నాలుగు బైనయరా నీ సర్లే మూడు ఇచ్చారు వదా మూడు కవర్ అయినా నీకు రెండు వచ్చితా నాకు ఒక్కటి పోతుంది నీకు రెండు వలితే నాకు మరి ఐదు నాలుగు పోయినాయి అనుకోకుండా అ సవు మూ నలు బాదేసింది ఫస్ట్ రెహనా వాళ అక్క అక్క కోసమే రెండు వా ని ఒకటి పోయింది శైలు ద ఒకదా అంత పోయింది దన్నమా ఎవరికయితే ఎందుకు చెప్తా నేను కుక్క
నా ఇంక నాది చూస్తే ఇదే ఫస్ట్ లో కాల్ చేయడమో లతాకి చేయడము ఆ లతా కాదు ఇప్పుకి భవ్యానికి చేయడమే ఒక మూడు పోయిని అం కాపిలతో ఒక్క కాలు కూడా మాట్లాడిందిలా ఆ మూడు
దురు త్వరగా ఫిని చేసారుైట్చ్చ చెన్ బెటరా ఎంతకు ఉమ్ అమ్మలు ఏం చేస్తున్నారా
ఏం చేస్తున్నారు కింద ఉన్నారు కుక్క పిల్లకు అన్నం ాను లేకపోతే అన్నం తింటాను ఏదో చేస్తున్నా అన్న ఇది పని ఉన్నా
పైనా నాకు ఇంటికి వెల్లాలని ఉంది
మసాల మీచ్చ అబా కాళ్ళు నొప్పులు మే నడవు నొప్పులు వాళంతా ఏ అని ఏం బాగుండంటుంది
రెస్ట్ తీస్కోవచ్చు కదా
రెస్ట్ తీసుకోంటె మీతో తసడ టాండస్
నోడా అమ్స అయితే రేపురా ముూసుకని అయిత కాలేజ్కి
నేను రాలేక పోతున్నానే
దిల్ బర్ దిల్ బారు నేను తీసుకొస్త నేను తీసుకొస్తాలే వచ్చి నిండి వచ్చు పో చె ఫ్లైట్ రేస్క వస్తా
ఇప్పుడే నాకు గుర్తొచ్చిందివే ఈయన ఉన్నాడు చూడు మన సూర్య సారు ఆయనా కా వాళ్ళకి పేరెంట్స్ కి చెప్పడం ఇంగ్లీష్ లో
ఏను మేడం
అది కాదు సార్ మీ మీ పిల్ల తెల వాడేసిందిడలాగ కాదు మరి సార్ రెడీ చెప్పారు తెలుసా ఇంకా వాళ్ళకి ఏ విషయం అయినాను అటెండెన్స్ కానీ నార్మల్ ఏ విషయ అయినా కానీ పాస్ పర్సంటేజ్ అన్ని విషయాలు నన్ను కనుకోవచ్చు నన్ను ఆ తీసుకోవచ్చు ఆరాంట ఏం ఆరాల అనుకున్నా నేను నిజమే
ఆ ఆడు సునీల్ అన్న మాట్లాడితే సునీల్ అన్నకు చెప్తన్నాడు, ఇడిచ్చే క్యాంపస్. సెలక్షన్ వన్నీ శ పిచ్చ కామిడీ
ఆ మాత్రం వాయిస్ కూడా కనిపెట్టలేకపోయినాడ
అన్నన్ చెప్పారు ఉ వాళ్ల డాడీ పోన్ లేద అని చెప్పేసి ఓలా అన్నని చెప్పి అన్న అన్నతో మాట్లాడ్పిచ్చు మేలు
బలే కామెడీ
ఉ వాడు నీ రీల్స్ లో స్కిప్పింగ్ అడుతున్నాడు చూసావా
ఆ
స్కిప్పింగ్ చేతులో ఉండేది చూడల! ఫస్ట్ కనిపీల చెయ్యి. టెనక్కు పే పిచ్చ పిచ్చ కామెడీ తను అసలా చిన్నప్పుడు నుంచి అంటే మేము అని ఇద్దరము పక్క అంటే వాకింగ్ డిస్టెన్స్ అమ్మ మ్మ్ అడుగే అమ్మాయి సనా సని ఆనే అమ్మాయి ఇద్దరు వచ్చిండ్రు నేను ఒక అబాయి మా క్లాస్మేట్ అందరం కలిసి వెళ్లిన్నాం పెండ్లికి అడిగి ఇప్పుడే ఫోన్, ఫోన్ అయిపోతె నేను చెప్తా. ఫోన్ జేసి అడుగు నాన్ వెజ్ పెట్రా చికెన్ పెట్రా అంటా షాకైయింది లేదు పెట్టరు చేసుకోరు పాపాలు కళ్ళదుకో అంటే అవునా మాకు తెలిదు చికెన్ ఎందుకు పెట్రు అంటారు పిల్లా చికెన్ ఎందుకు పెట్రు అంటా బుర్కా వెస్కొని వస్త కానీ ఆ పిల్ల కొంచెం అమైకులు ఆ పిల్ల ఏవోరొ పాపం, పెళ్ల్లో చికెన్ నడిగినాను ఆయమ్మీ పరువు తీసేస్తాడారు. చూపిస్తా, చికెను మేము చికెనేచేసుకుంటాము. మీరూ ఎందుకు చేసుకొరా అడుగుతానే ఉంది. పులో సర్చింగ్ పెట్ట లో నుంచి ఎం కోరు? అడిగు మే పిల్లనైతే ఫోన్ చేసి ఉ మా ఇంట్లో గప్పుడు చికెన్ ఉంటది మా డాడీ ఎప్పుడు నాకు చికెన్ పెడతాడు దను పాట పాడతన సనా అయితే అవునా రా స్థిరంగా గుసున్నావా
మ్మ్ స్థిరంగా కూర్చొని చేటీలు కొడుతున్నా. ఏమైనా పర్లేదని నీది కాళయి, పోతే నే మీ ఇంకా స్నానం చేయ్యాలా
వచ్చిన వెంటేనే చేసేసి ఉండాల్సింది. నాకు ఆవలిస్ స్తున్నా నేను నువ్వు ఆవలిస్తున్నాడ
అహా
ఏవినా
భవ్యతె ఎట్ల మాట్లాడితేలుసా ఆ ఏం చేస్తున్నారు. అక్క ఏం చేస్తుంది? అమ్మాయి ఏం చేస్తుంది? అందరు బా, బాగున్నారా? మొత్తం వణక్కం వణక్కం అంటంది.
ఉమ్ పొద్దున్ పోయింది.
అది ఇని ఇల వోయింటదో
హలో ఏమో
ఏం చెడతా ఏమో ఇప్ ఇంటికాడే ఉంది చేరితే నేను కాల్ చేయలే మొన్న బాలేను అన్నప్పుడు అన్నా నిన్న ఈవినింగ్ చేసా ఆపిల్లకి చేశాను మాట్లాడ ఇం గమ్మ్ అయిపోయిను.
సలు ఇది అసలు క్లాస్ లో గొడవ ఎండుకుయింటే, నేను రేపు ఇంటికి పోయి ఈ మండేకాకుండా వచ్చే. మండే వచ్చి తింట
వారంరోజులు
నేను గొడవ వల్లే అంత అయినా నాకు ఫోన్ చెయ్యాకు నాక్ కదా మాల్గాల్ ఇప్పుడు ఇప్పుడు ఏళ్ల మనుకో బుధవారము పండగుంది. చీ గురువారం ఆ గురువారం ఉగాది
అవునా
మళ్ళీ శనివారము గో అదేందీ రంజాన్
ఉమ్
అంతా చూసుకుని మండే వద్దా మనుకున్నాయి ఇంక ఇట్ గొడవ పడేసరికి ఇంకా ఆయన ఏమంటాడు ఏమో మా నానమ్మకు నేను ఫోన్ చేయన్నా అంత ఆ పిల్ల ల మళ్ళీ వారం అంటే బాగోదే మేమ్మ
అవున్నే అంటే రెండు మూడు రోజులు అట్టా తీసుకొనింక వారం రోజులు అలా పెట్టి తర్వాత ఇటు జరిగింది సార్ అని చెప్పేసి అయిపోతది.
ఆ అయనా కూడా ఫోన్ చేస్ స్తానని చెప్పిండు గాద నే
చెప్తా ఉంటాడులేమే అంత పట్టిసుకకూడదా.
నాకు దిగులుగా ఉంది. అందుకే వెళ్దాం అనుకు
ఎల్లచ్చు గదా
యాడా ఈరోజు గోడవడుకుంట పోయింటే రేపు ఎల్లిపోయుంట
నాకుసలు ఆయనే చ్చ్ చిరాకులే అతని బిహేవియరే నచ్చలే నాకు
నాకు గుడా నచ్చలేదు. బా కలా రూ నేను ఉన్నాను అమ్మి నే అని అనింటదిడ
అ
ఇంకా కొంతమంది ఓవర్ యాక్షన్ పెడుతుంటారు. కుల కుళ్ళా గా మాట తీరే నచ్చదు. మళ్ళీ టీచర్ కి ట్రైనింగ్ తీసుకుంటును నాగ్ నాక్ అర్ధం కావట్లే మ్ బ్లౌజ్లు యేసుకొని వచ్చేది చేతులు కనపరకుడదని ఇంటర్ లో షూలు ఏ మిగతా వల్ కూడా ఏసుకుంటారు ఆయన మరి
అష్ట్
సరే నువ్ వెళ్ళి స్నానం చెయ్యి మ్ జాగ్రత్త
ఆ సరే జాగ్రత్త నువ్వు కూడా బాయ్ టేక్ కేర్ ఆ టేక్